హలో నేను ఫోన్ చేస్తాంటే మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేస్సావేంటి
చెప్పలే కదా దీంట్లో కాల్ చేస్తా అ నేను మా తమ్మునుకు ఫోన్ చేద్దామని నీకు చెప్పే కాల్ చేశా
ఊ నాకు పిచ్చోస్ ఒక ఇది అయిపోయినాక చేయ్ ఓకే నా మీ తమ్ముడు
వాడు ఇంట్లో ఉంటే అంతే లావై పోతాడు, నేను కూడా అంతే ఇంట్లో ఉంటే తింటామా ఊరికే మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అన్నీ తెచ్చి వెడతాంటాం మాకు అదే పని తింటాంటమ్ ఎక్కిపోతాం ఇంట్లో ఉంటే బాగ
సరే నాకసలు ఎత్తకు ఘోరంగా ఉంటాను నేనైతే ఉహ్
లైఫ్ అందరికీ ఒకేలా ఉండదులే నీకు మారాలనింది కాబట్టి మారుతా ఉంది ఇప్పుడు కూడా, లేదు నేను ఇట్లా ఉంటానంటే
మారాల తల్లి లావుగావాల ఫస్ట్
ఎవరు
నేనే నువ్ సరిపోయినావు నువ్వు మరీ అంత లావు లేకుండా అంటే నీ పర్సనాలిటికి నీకు సరిపోయింది, నువ్వు హైట్ అనే ఉంటే కొంచెం సన్నగా ఉన్నట్ల ఆ ఉన్నట్లా కనిపించేదానివి.
నేన్ హైట్ కానా ఏమో
హుం ఎదుగుతే ఫస్ట్
కాదు నేను మరీ పొట్టిగా కనిపిస్తానా
కాద్ వషిని హ్మ్ ఆ కొంచెం పొట్టిగా ఉండవులే సరిపోతావులే ఆ మౌనిక పక్కన ఉన్నప్పుడు సరిపోతావా నా పక్కకు వచ్చినప్పుడే ఎట్లాంటావు మరి నాకు తెలీయదు, వేరే వాళ్ళు చెప్తే తెలుస్తది.
సరిపోతాలే అట్లనే కొరియన్స్ మూవీలో హీరోయిన్ ఎంత హైట్ ఉంటుంది, హీరోయిన్ ఎంత తక్కువ ఉంటుంది. అది కూడా బాగుంటుంది ఎందుకు బాగుండదు మరీ నేనేమి.
అవునా
ఆ నీన్కుదల్
నువ బాగాలేవ నేను హైట్ తక్కువ ఉన్నావ అని చెప్పినాను సార్ నా
అదే నేను చెప్తున్నా హైట్ సరిపోయిందనే నేను చెప్ సరేనా అ కోప మచ్చ
నీ కోపమా నీకోప మెమ్మల్ ఇంకా మామలుగా చెప్తున్నా నీ ఇ నేను ఏ మాట్నా కోవమంటే ఇ నేనేం చేయలేను తప్ప
తప్పే నువ్వే నాడంత దర్కు తిరుగుతగండదీయా కిందిక వెళ్తున్నావా
ఓపుపో నశించుపోయరు
హ
కళ్ళు బాగా తిరుగుతున్నాయి బాగా దోల తీరుతుంది అసలు మామూలుగా లేదు కిందికి వెళ్ళిపోతున్నా
నేను నైట్ ఏం చేయలే చెప్తే నేను కూరగాయలు కట్ చేస్త మాట్లాడతా కదా
అట్లంద హు డబ్బు లేదు నా సిరం లేదు ఒ యబ్బ యెనుండాయ సామి జారుకుంట పోవాలనిపిస్తాంది నాకు ఒక్కోసారి ఈ కుక్క బాగ వస్తాది నాతొ పాటి ఈ కుక్క యేమి ఆగలేతుందర బిడ్డ మళ్ళ వేస్త నీక్ నైట్ మంచిగ డిన్నర్ పెడత ఓకె నా
కాదు రూమె కట్టినవ
హమ్
మిల్మేకర్ కర్రీ తినవ
ఈరోజ్ అసల్ నేన్ న నాకు చాన ఇరిటేటింగ్ గా ఉంది ఎందుకంటె నిద్దర పోలె కద
మళ్ళె యేం చేయలి చెప్పు అదైనా చెప్తే కద
చెప్పు అంటెన్ చెప్పె జేసిన్ నువ్ యేడ డబ్బుల్ లేద్ కద
ఉండి య పిండి
పిన్ను ఉంటది కర్రీ సర్రె టమోట కర్రీ వేస్తవ కొంచెం
రైస్ లోక, దాంట్లొ చపతి లోక,
రెండు చపాతి తిన్నాం ఒక రెండు నాలుగు చపా ఒక ఐదు చపాతీలు చెయె నీకు రెండు నాకు మూడు మూడు చపా అన్నముందె ఎక్కువ, అట్లా అవ్వద-
నాకు సరిపోతుంది. యి జర్నీ, యే ఏక్కవ కావలి కదా నీకు సరిపోదు.
అహ నాకు సరి పోవడం. నీకు సరిపోవడం కాదు, అందుకె చపాతీల్ చేద్దం. ఇద్దరం షేరింగ్ చేస్ కున్నం. ఫుడ్డు షేర్ చేస్ కున్నాం. కొంచెం తొ ఒ కట్ట ప్యాకెట్ తెచ్చుకుంటె అయిపోద్ది కదా అని.
అదె టమోట్ ట, వాళ్ళు టమోటకర్రి జేస్తె అయిజేద్దామ, నాకు తెలిసి ఎన్సి తీసుకున్నాం. చపాతి అంటె, కష్టమపోతుంది. యైతె కలిపి
ఆ పిండి నలిప్, టీ గాదు హ ఓకె, ఓకె
హ ఆ- టమాట కర్రిన, టమాటి క?
యేమ్ అర్థం కావట్లేద్, డబ్బుల్ లేదు ఓపక్క, యేం దొ అసల్ దిక్కు తెలియట్లేద్ తెల్ స, రెండు రోజుల నుంచి నాకు అస్సల అర్థమె కావట్లేద్ బ్రెయెన్ పనిచెయట్ల డబ్బులేకుంట, మేము అడగాలన్న ఆ మాదిరి లేదు పరిస్థితి,
మామ్మ పన్నెండు వందలేశ, ఆహా మామ్మ పన్నెండు వెందెలేసింది యెట్ల అయిపోయిందె? అయిపో
అది అది మళ్ళి, అప్పుయిచ్చింది లేదు ఆడ,
ఏడు వందలు ఇచ్చవు
నేన అదే అడువందలు ఇచ్చ నాన్ చ కూ న్న
మిగతాదంతా అదే ఎట్లా నేను అసలు వాడుతున్నా చార్జెస్ మాత్రమే బయట ఏమి ఇంకా కూరగాయలలకు హండ్రెడ్
ఏ
కూరగాయలకు ఆయిల్ ఫ్యాట్ తెచ్చిన ఎన్ని తెచ్చిన చెప్
చాలా తెస్తారు నేనా తెచ్చి చాలా ముందుదే ఉంది ఆయిల్ ప్యాకెట్ ఇంగ అయిపోలా
మొన్న ఏదో తెచ్చినా కదా గోధుమ పిండిమో గోధుమ పిండిమో
కూరగాయలు అన్నిటికి కలిపి హండ్రెడ్ వేస
ఎక్కువైంది ఇంకా ఆ సరే అదే అనుకుంటాం నాకు
నైన్ హండ్రెడ్ ఇంకా లెవన్ మూడు వంద పోంది నేను కర్రీ చేసేదా.
అదే చేసి మళ్ళీ లేపుతావు, నాకు ఎందుకు నా అసలు నాతో కావట్లే.
సరి పడుకో. నేను కర్రీ అవన్నీ చేసి ఆ పక్క మౌనిక వాళ్ళతో మాట్లాడతా కొంతసేపు.
ఉమ్ సరే ఆ పక్క ఉన్న మాట్లాడు ఇంకా తర్వాత ఇంకేం చెప్ప కర్రీ ఏం చేస్తావు, ఆనియన్ చేస్తావా, టమాటా చేస్తావా.
నువ్వు తింటా అంటే చేస్తా మళ్ళీ బాగాలేదు. అది ఇది అంటే నాకు కోపం వ
నా మీద ఇంకా నిజం చెప్పాలంటే ఆనియన్ ఎక్కువ ఇష్టం టమోటా కంటే.
సరే ఆనియన్ చేసేదా. ఆనియన్ మూడ ఏమో ఉన్నాయి, అంతే సరిపోదు.
సరిపోవ
బాగా చేస్తాలా టమాటాని నీటిగా పెరుగులోకి బాగుంటుంది.
సరే
ఫస్ట్ టమాటా కలుపుకో, పెరుగు కలుపుకొని నీట్ గా దాంట్లో టమాటా కొంచెం వేసి కలుపుకుంటే అసలు ఎంత బాగుండేదో తెలుసా. మొన్న నీకు టేస్ట్ లా
సరే నీకు మాత్రమే ఉంది టేస్ట్ సరే నా.
అ
ఎంత సేపు నాకు టేస్ట్ లేదు, నాకు టేస్ట్ లేదు అనీ చంపుతున్నావ్.
నేను ఏదో కామెడీగా చెప్తాను. సీరియస్ గా తీసుకునే రకం. ఏదో నెల ఏది వస్తాది. మీ అమ్మకి ఫోన్ చేయలా మీ అమ్మకి
మీరు
మీ మమ్మీ మీ అమ్మకు ఫోన్ చేయలేదా.
చేయలేదు ఎడా
నాకేం తెలుసు
తీయాలె అంటున్నా
ఆ
నాకేం తెల్ సా
నీకు మళ్ మళ్ళీ వస్తాందిగా దగ్గు.
అదిగో అక్కడ ఉన్న ఇలా పైన ఉన్న మేడ మీద చలికి వచ్చిన నైట్ నాకు నిజ ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే నేను దాని వల్ల నిద్రపోత కొద్ సేపు. గంగాధర్ తర్వాత్ మొత్తంగా అట్లే నిద్ర రాలేదు. టైం బ్యాడ్ అయితే టైం బ్యాడ్ అయితే నిద్ర రాదు. అదే అనుకున్నాను నేను నైట్ ఏమో వెల్లిపోతే పైన అయితే ఈ పైన దోమలు కర్సావు పెద్దగా చలి బాగా పెడుతుంది. కొసేపు ఉంట ఓకే ఎక్కువసేపు ఉం ఇంగదో బాద కింద వరండాలో కొస్సేపున్నా ఈగలు బాగా
ఏంటో మీరు
బాగ మారూమ్ తో ఒక బాధ అయితుంది మాకి. దోమలు భారీగా ఉన్నాయి సలు ఎందుకు ఎంతున్నాయో ఏమో మాకే తెలీదు. అంటే పక్కన చెత్త అంత ఉంది కదా అందుకొచ్చినట్టున్నయ్
ఈ మనీ వస్తేనే మనకి మరి సరిపోయేది అంతె
అదేగదా రావాలి ఇంగ ఎప్పుడు వస్తదో ఇది వచ్చేంత వరకు వెయిట్ చేస్తనే ఉంటా తెలుసా నేను
ఈ మంత్ వచ్చేస్తుంది ఒకటో తారీకు ఈ లోపు వస్తదంట దగ్గర
ఏదైనా వెయిట్ చేస్తానంటే అది ఇంకా ఎక్కువసేపు ఇంకా డిలే అయితది తెలుసా నాకీ చిన్న మామూలుగా ఏదన్నా కరోన టైంలో నా వెయిటింగ్ నా ఓపిక నశించిపోయేది కరోన టైమ్ లో సెల్లులేద్ సెల్ నా ఫోను డిస్ ఎ వెయదా పోయేది డిస్ప్లే పోతే అ సెల్ పాయింట్లొ ఇస్తా వాడు రేపు మొన్నాడు మొన్నాడు అంటాడు అట్లే చేస్ తడు వారం వారం అట్లా ఒక వన్ మంత్ జేసినాడు. ఎంత గోప్మ్ వచ్చేదో. ఉన్న ఊర్లో కదా నేను ఏమనలేను ఉన్న ఊర్లో. బయటైతే ఇంకా అదీదని గొడవ పడతుండె ఉన్న ఊర్లో ఇంకా నచ్చదు అదంట ఆ మాటని
ఎన్నైపోనయ్ టాప్లు
సిక్స్ సెవను
నాగైతే మూడే మూడు మూడిట్లో ఒకటయితే అయ్యింది బాగ్
సరే కట్ జెస్తావయితే
ఉమ్ సరే మౌనికాకి పావనికి చేసి మాట్ ఎవరి కోసం
మౌనికాక్ చేస్తా అంతే పావనీ లిఫ్ట్ చేయదు నేను చెయను కూడా చెయన్
మంటే ఫస్ట్ నువ్ మౌనికాకి డైరెక్ట్ ఫోన్ చేయకు ఫోన్ చెయి ఫస్ట్ ఫోన్ చేసి చేస్తా ఇట్లా అని చెప్తే సరే అంటే చెయి అట్లా. ముందుగాని డైరెక్ట్ చేసానుకోవు అట్లా ఎలాంటి సిచువేషన్లో ఉందో మనక్ తెలీదు కదా వాళ్ళు కావాల్సి
సరే అయితే హలో
సరే
ఉమ్ బాయ్